ఆచ్ మ్ హాలో
హాలో
గుడాఫ్టర్నూన్
హా గుడాఫ్టర్నూన్ అండీ
ఎలా ఉన్నారు సార్
ఆ చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత చేశారు ఫోను
అవునండి కొంచం మా పండుగ ఉంటే కొంచం బిజ్జీ ఉండే దానికోసం చేయలే
ఒకే అయిపోయిందా అండీ పండుగ
హవునండి అయిపోయింది
కంప్లీటా
మ్
నిన్న ఐంది కదా
అవునండి మీరు చేసారాండి మీకు ఏం ఫేవరెట్ అండి ఈ పండుగా ఇ పండుగలో మీ ఫేవరెట్ ఏంటిది
నా ఫేవరెట్ మలిదా అండి
మలిదా ఆండి
మలిదా శర్బత్
మీల్క్ దా అండి లేకుంటే క్యామ్స్ క్యాందాండి
బెల్లాం దండి
ఆ
ఇంకా రోజా ఉన్నారా అండి మీరు
ఆ లేదండి
రెండు ఉంటారు కదా
ఇప్ప అద పూరా చెప్పండి
ఉండే వాళ్ళు రెంూ ఉంటారు కదా
అవునండి లేకుంటే నైన్ టెన్ లేకుంటే టెన్ లెవెన్
మీరు లేరా మరి
ఆ లేదండి మా ఇంట్లో మా అక్క ఉన్నది ఇంకా మా నాన్నగారు ఉండే అయినాయి రెండు అయిపోయినయి మా అక్కది ఇవాళ సెకండ్ ఇంకా మీరు ఉండారండి
నేను కూడా లేకుండే అండి నాకు ముందు రోజు ఎగ్జామ్ ఉండే
ఓకే మరి పోయిన సవత్సరం ఉండే అండి
లెద్ లెద్ పోయినా సంవత్సరం కూడా చెయ్యలేదండి
ఉ మరి లంచ్ చేసారా అండి
తవరి ఇంటుంట్ వాలా
ఆహా
అటు బాగా తిరుగుతా అట్లా అని ఇగ చేయలేదు ఇంకా అండి లంచ్ అయిందా మీకు
ఇన్ మాది లంచ్ అయిందండి అయితుంది ఇప్పుడే తింటూనే మీతోని మాట్ లాడుతున్న
చాలా బాగుందండి మలిద మలిదలో గీ యేసి తింటే మస్తుంది. అందుకోసమే మా ఆవిడ ఉమ్ మార్నింగ్ నుంచి అన్నమే తినలే అదే తింటుంది ఎప్పుడు.
వెజిటబుల్
నేను ఏమో అనుకున్నా అది అందులో వేసి మంచిగా వేడి చేస్ తింటుంది మరి నాకు కూడా ఇస్తాలేదు ఆమె ఇక్కనేనే తింటుంది ఆమెకు స్వీట్స్ అంటే చాలా ఇష్టమండి.
మీకు ఇష్టం లేదా అండి
అంటే నేను అంత ఇష్టంగా తినగాని ఆమె ఎట్లా అంటే మంచి మంచిగా చేసుకొని తింటది ఆమె.
అవునా మీ కూడా చెప్పాలి ఇట్లా నాకు కూడా
నాక్ నాకు తెలిద్ ఇగో నాకు పొద్దుగాల్ల తినిపిచిది అది బాగా స్వీట్ ఉండే ఉ అయితే ఆమె మార్వింగ్ కూడా అన్నం తిన్లే
ఆహా
ఇప్పుడు కూడా అదే తీసుకొచ్చింది అరే ఇది ఎందుకు తింటున్నావ్ అని కోపం చేస్తే యే ఇది స్వీట్ లేదు అంటుంది
ఆ మరి మీరు తిన్నారా
మరి నాకు ఇది ఇష్టం అందుకోసమే తింటున్న అట్లా అనది. నినేమ్ అనుకుంటా అంటే అయ్యో వేస్ట్ పోతదని తింటది అని నేననుకుంట
కుడా నేన్ మీకు చేస్తావ తెవదా అండి స్వీట్ అని ఇప్పుడే చెప్పారు కదా అండి. ఇష్టమని
వినదు అంటే ఆమె డైటింగ్ చేస్త్
అవునా అసు బాబా ఆహా ఎప్పటి నుంచియండి
ఆమెకు కొంచమే కాదు మరి నా భయానికి ఆమె తినదో తెలిదుగాని
ఉ
అవును ఉ నా ముందుట అయితే తినదండి స్వీట్లు అవి మనిపిటిలో అయిద్ది
ఎందుకు అండి అపద్దం కూడా చెప్పారా మీ ఆవిడా
నేను ఏమైనా ఇది తినద్దు ఇది ఆరోగ్యానికి హానికరము అని చెప్తే ఇగ నా ముందట అసల్ తినదిగా అ మొన్న ఎప్పుడు సోయా చంక్స్ ఇది చెప్పినా
ఆ
సోయచంకస్ బీన్స్ ని నేన్ చెప్పినా వాళ్ళ అన్నయ్య మొన్న తెచ్చిండయితే ఏస్ కొనీలే
ఇష్టము ఉండదో తెలవదు కదా.
ఊ ఇప్పుడేమో మా కోడల్ ఇప్పుడు మేనకోడలు చేసుకుంటే ఆమె తింటాంది ఇప్పుడు
అవునా మీరు తింటా మరి సోయ చంక్స్
నేను తినా అండి
అట్లీస్ట్ చేయడమేనండి
ఊ
ఒకేస్ట్ చేయకపోయాండ్రు అంటున్నా
మకు మేన కోడల్ చేసిందా
మీకు మేనా కోడల్ చేసిందా అండి ఆ ఎవరు చేస్తె ఏంటి మరి టేస్ట్ చేయపోయారు సంతోష పడతారు వాళ్ళు కూడా
టెస్ట్ చేస్తా అట్ల నొప్పియా ఎవరీ ఎవరి మనసు నొప్పియడం నాకు ఇష్టం ఉండది
ఓహో అలాగ అండి
కొంచెం తినేస్తా
ఇప్పుడు నువు ఏం తింటుంది
కనీ మా ఆవిడ అడ్డ కాదు
ఉ
అన్నం కూడా ఎప్పుడు కూడా తీస్తది కదా నేనేమో ఆమె అస్తే స్టార్ట్ చేద్దామని చూతే ఆమె రాని రాదు అటు పోతది ఇటు పోతది మొత్తం తీసిన తర్వాత కూడా
ఊ ఊ
ఉ
మీరు తొందరగా తింటారా అన్నం ఆమె తొందర తింటద
ఏంది అన్నం మీద కూర్చున్నప్పుడ
ఆ ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తారు
ఊ అట్లేమ్ లేదు నార్మలే కాకపోతే ఆమె లాస్ట్ లా లాస్ట్ లా కూర్చోని కూడా నాతోటిగా ఫినిష్ చేసేతది ఇక ఎవరు తొందర ఫినిష్ చేస్తారో మీరు ఇగ డిసైడ్ చేసుకోండి ఆమెది నాది సగం అయిన తర్వాత ఆమె అత్తది
ఓకే
ట నాతోటే లేస్తది ఇంకా నా కం టే ముందే అయితది అప్పుడుప్పుడు నేనంటా మంచిగా నమ్మిలి తినాలి అని చెప్తా నాకు గిల్ అంటే బాగా ఇష్టమండి
అవునా అండి
మను
ఉమ్
ఎందుకోసం గీ వేసినేయి ప్రతీదీ మస్తు తింటాను గీ పరోటా కానీ గీ పాయసం గాని ఇప్పుడు గీ మదీద గాని
ఉమ్ నాకేం నెయ్యి బాగా తింటారన్నమాట
నెయ్యి మస్తు ఇష్టం బాగా తిన్నా
హ
బాగా తింటే లావ అయిపోతా అండి
ఉమ్ అదే గుడ్ ఫ్యాట్ కదండి మనకు గుడ్ ఫ్యాట్ కూడా అవసరం కదా
అవసరం గానీ గుడ్ ఫ్యాట్ కూడా ఎక్కువ తనం
ఆ ఏదైనా ఈక్వల్ తిండాలి ఏదైనా హాయి అయితే మన బాడీకి వేస్ట్ంది ఈక్వల్గా ఉండాలి ఎంత బెడ్ ప్రెషర్ కూడాన్నా
అ
మనకి బాడీకి ఏదైనా ఎక్కువ తక్కువ అయితే కూడా మనకి నష్టమే అండి
నిజం చెప్పారు మీరు
అ ఏదైనా సరే అది ఫుడ్ అయినా సరే లేకుండా మన హ
కానీ ఇవాళ మేము మా ఆవిడ కంప్లైట్స్ బాగా చెప్పేసినా అండి మీకు
అంతే అర్ధం కాలే
అంటే మా ఆవిడ గురించి బాగా తెలియకుండా బాగా చెప్పేసినాను నేను ఆమె మధ్యాహ్నం అన్నం తిన్లే అంది అందుకోసమే కోపం వచ్చి చెప్పేసిన ఇక మీకు
ఓహో మరి ఇంకా వేరే ఐటెమ్ స్నాక్స్ అట్లా త ఉలే మరి
హ ఏమన్నారు
అంటే అన్నం తినకపోతే వేరే స్నాక్స్ ఐటం అలా ఏం తిినలేదా
ఏమో నేను ఆ స్నాక్స్ అవి తినద్దని చెప్తా
ఓకే
అవే బాగా డేంజరస్ స్నాక్స్ ఐ ఐటమ్స్ అంటే ఇక ఫ్రూట్స్ లాగా సలాడ్ లాగా అట్లా తీసుకోవాలి కానీ అది ఇంట్లో పాసిబుల్ కాదు కదా అండి ఎప్పుడు ఉండది కదా
అవున్లే అననీ మరి ఇంక మీరు పూరి రస్ తింటారా అండి
ఏమీ ఏమన్నారు
పూరి రాస్ తింటారా
ఏ రాస్ అండి
ఉమ్
రస్ అంటే
మావిడికాయా రసం పూరి తింటారా అంటున్నా
అండి రస్సు అంటే నాకేం తెలుసు
ఆహా తింటాం
అయితే మొన్న మా బామ్మర్ది వాళ్ళ ఇంటికి పోయినా
ఉహు
వాళ్ళకు అసలు తెలీయదట అళ్ళు విచిత్రంగా చూతండ్లు
అయ్ యో అంటే వేరే వేరే ఇష్టం ఉంటది కదా అండి
ఆహా అదేదో మనం కొత్తది తయారు చేసి తిన్నట్టు చూతండ్లు
అంటే సైడ్ తింటారు ఒక సైడ్ తిన్నారు దానికోసం అట్లా చూడేసిన్నారు
అ ఏమో ఇగ అదేమో తినకూడని వస్తువు తింటున్నట్టు చూతన్లు
ఆహా
సరే అండి ఆ
సరే అండి